క్క
ఏం చేత్తనవ్ రా
ఏం చేయట్లేదు అక్క చెల్లెని పడుకో పెడతన్న
అవునా
ఆ
అతడు చాల రోలు అయింది ఫోన్ చేయక
ఎం లేదు అక్క బిజినెస్ పెడదాం అనుకుంటున్నా ఏం చేయరో అర్ధం గాట్లే
అవునా ఏంట్రా ఇంత మార్పు
ఏం లేదక్క మరి డబ్బులు కావాలి అక్క డబ్బు ఉంటేనే ఏదైన పని డబ్బులు లేకుండా ఇంట్లో పండ్లు అన్న ఏం కొనాలన్నా గానీ డబ్బులు ఉండాలి గా బిజినెస్ పెట్టుకున్నాం కోళ్ళ ఫారం నాటు కోళ్ళ ఫారం పెట్టుకుందాం అనుకుంటనక్క
ఆ
అదే వర్క్ ఒట్ అయిద్దలే అని ఆలోచిత్తన నీకు ఫోన్ జేసి చెప్దామని ఫోన్ జేసా అక్క
హ్మ్
కొద్దిగాదైనా ఉపయోగాలుంటే చెప్పక్క
సలహా కావాలంటవ్ నీకు
అవునక్క
అయితే కోళ్ళ ఫారం నడిపించులే గాని హలో
హలో అక్క
అదే కోలఫారం నడిపించురా నడిపించులే గాని కొంచెం నాటుకోళ్ళు లాంటి అట్లా చూ చుప్పించుకొని చూసుకొని తెచ్చుకోరా మరి ఎంత ఖర్చు అవుద్దో మరి
అదే అక్క ఎంత ఖర్చ అయిద్ధ అని చూత్తన
ఆ
అదేప్పుడు డబ్బులు గూడా కట్టగాలేవుగ అక్క
అదే నీ దగ్గర ఎంత అయినా ఉన్నాయా ఎంత మనీ ఉన్నాయి అంతగ ఏవన్న కావాలంటే నన్ను అడుగురా మో తువ ఎందుకు
ఫిఫ్టీ థౌజంన్ ఉన్నాయ్ అక్క
ఫిఫ్టీన్ ఆ ఫిప్టిన
ఫిప్టి అక్క
ఫిఫ్టీ థౌజండ్ కావాల
మ్మ్
మరీ ఒకేసారి పెట్టకురా ఒక థర్టీ థౌజండ్ పంపిస్తా
అదే అక్క అక్క ఇరవై ముప్పై కోళ్ళు గొని ఫస్ట్ ఒక కాంట్రాక్ట్ మాట్లాడుకున్నదం అని చూత్తన్న అక్క
అదే అదే ఏదో ఒకటి జేసేసి ఇప్పుడు మరి ఒక ముప్పై వేలు పంపిస్తా రేపొద్దుట
హ అక్క
పంపిస్తే ఆ మనీ తోటి కొంచెం సగం సగం సగం సగం డబ్బులు నువ్వు వేసుకుంటావ మరి మొత్తం పంపించనా
సకాన నే వేసుకుంటక్క
సర్లే ఒక ముప్పై వంపుత ముందు ను నీ దగ్గరం ఖర్చు పెట్టకు
ఓకే అక్క
నే ఓ ముప్పై వేలు పంపుతా ఆ ముప్పై వేలు తోటి ఒక చిన్న ఫార్మ్ లాగా పెట్టుకని అందులో కొంచెం తక్కువ అమౌంట్ తో తక్కువ తక్కువ కోళ్ళు తెచ్చుకో అది కూడా నాటుకోలు తెచ్చుకో అప్పుడు వాటిని ఏమంటార రా
బాయిలర్ కోళ్లుక్క
బాయిలర్ కోడి అట్లాంటివి తెచ్చుకోకు ఎందుకంటే అవి హెల్త్ మంచి ఇంజక్షన్లు వేసి పెంచుతున్నారు కాబట్టి ఒకవేళ ఎప్పుడు కాకపోయినా
కొటి అయ్యి బాగా వైరస్ అయ్యి రోగాలుత్తానా అక్క
ఉమ్ అదే అదే అందుకని నువ్వు కొంచెం
చూసుకొను కొనాలక్క
చూసుకొని ఒక నాటుకోళ్ళు ఇట్లా ఏమన్నా దొరికి తే అప్పుడు ఆ వాటికి మాత్రమే
మనీ కట్టి తీసుకుంటక్క
మని గట్టి తీసుకో ఆ అదే అందుకని నువ్వు తొందరగా తొందర తొందరగా వేలుకోవాలరా ఎందుకంటే ఫారం మొత్తం మంచి మంచి కోళ్ళు ఉంటేనే కొంచెం తొందరగా జనాలు వస్తారు. ఆ తొందరగా కొనుక్కొని వెళ్తారు అదే నువ్వు ఇట్లా కోళ్ళ ఫారమే కొంచెం డల్లుగా ఉంది అనుకో కొంచెం లైటింగ్స్ అవన్న పెట్టిచుకుంటా ఉండు పెట్టించుకొని ఇ లోపు ఆ కోళ్లు తెచ్చుకున్నావు అనుకో అప్పుడు మంచిగా అమ్ముడు
అదే అక్క షెడ్ కూడా చూసుకోవాలా రెంట్కి అదే షెడ్ కూడా రెంట్ కి తీసుకోవాలి అద ఒక షెడ్ కూడా రెంట్ కి తీసుకోవాలక్క
అదే అంటున్నారా షేడ్డు చూసుకొని మంచిగా నువ్వు అమ్ముడు పోయేటట్లు
ఆ
అమ్ముడు పోయేటట్లు తీసుకొని నువ్వు మంచి మంచి మంచి కోళ్ళు తీసుకుని నాటుకోళ్లే గాని కొంచెం మంచిగా ఉన్న కోళ్లు తీసుకోరా అవి నీకు తెలుసా లేకపోతే డాడీని తీసుకపోయి ఏదో ఒకటి చేసి బిజినెస్ మంచిగా వచ్చేలాగా
సరే అక్క
ఉ అట్ల అయితేనే మరి నేను డబ్బులు పంపిస్తా మరి లేదు ఇట్ట శాకంలోనే వదిలేస్తా అక్క అనేస్తానని మళ్ళు అంటే మళ్ళీ ఇప్పుడు డబ్బులు వేస్ట్ ఎ ఆ షెడ్ వేస్ట్ ఎ
ఆ
ఉమ్ అయి అవన్నీ వేస్ట్ అవుతాయి కదరా డబ్బులు ఎంత కష్టపడుతా న్నా నువ్వు ఈసారి నేను వచ్చినాక తెలుతుంది నేన వచ్చాక చె అస్తే అప్పుడు నీకు తెలుస్తది ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది
సరే అక్క
అదే కోళ్ళఫారం మంచిగా నడవాలరా మరి ఇప్పుడు అసలే పండగ సీజన్ కాదురా
ఎప్పుడు గడుతవు అక్క డబ్బులు
ఆ రేపుద్దులు కొడతా ఎందుక మరి మే నెల జూన్ వరకు పెళ్లిళ్లు జరుగుతా ఉంటాయి కదరా
అవునక్కా
అందుకని కొంచెం మంచి మంచి కోళ్ళు తీసుకొని ఫా స్టార్ట్ చేసినం అనుకో ఈ లోపు పెళ్ళిళ్ళు జరుగుతా ఉంటాయి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా కోళ్లు సేల్ అవుతా ఉంటాయి
ముప్పై వేలు పంపితవ అక్క
ఆ ముప్పై వేలు పంపిస్తా
ఉ సరే అక్క
మంచి మంచి కోళ్ళు చూసుకొని మరి బా జరుగుతున్నాయి ఇప్పుడు పెళ్ళిళకి అడుగుతున్నారా కోళ్ళు మరి
ఆ అడుగుతారు అక్క
హ్మ్మ్ అదే మరి అసలు నీ ప్లానింగ్ ఏంటా అని అనుకున్నా ఇదా ప్లానింగ్
ఆ అవునక్క
ఏం చేస్తావు్ మరి ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు్
ఒక వీక్ పట్టుది అక్క అన్ని చూసుకోవాలి కాబట్టి
ఆ వన్ వీక్ బడుతదా
ఆ వారం పట్టిది
ఆ తొందరగా తొందరగా స్టార్ట్ చేయిరా ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా పెళ్ళిళ్ళ ఫంక్షన్లు ఇప్పుడే జరుగుతాయి మళ్ళీ జూన్ దాడితే మళ్ళీ వర్షకాలం వ వచ్చిందంటే అసలు పెళ్లిలు కాదు గద ఈ ఫంక్షన్లు కూడా జరగవు
ఓకే అక్క సరే అక్క బాయ్
తట్టిత ముప్పై వేలు పెడుతున్నా వంటెనే మనకి ఇంకో ముప్పై వేలు వచ్చేటట్టు లాభం సిరటు
డబుల్ రంగ డబుల్ రంగనే కొట్టేస్త అక్క నీకు
ఏంట్రా
డబ్బుల్ రాంగ్ న కొట్టేస్త అక్క నీకు థర్టీ థౌజండ్
అదే అంటున్నారు థర్టీ థర్టీ థర్టీ థౌజండ్ే ఇస్తు వారా ఒక టెన్ థౌసండ్ కూడా నాకు ఎక్స్ట్రా పంపివా
నీకు కోళ్ళ సప్లై కూడా ఫ్రీగా పంపిస్తా
అదే నువ్వుెవరికి నువ్వు మంచిగా అమ్మవ అనుకో నువ్వు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్తో సహా నీకు మళ్ళీ మా దగ్గర మా వాళ్ళు కూడా ఉన్నారు రా చాలా మంది ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారుగా వాళ్ళకు కూడా నాటుకోలు దొరకవురా
అవునాక వాళ్ళకు చెప్పక్క మ తమ్ముడిలా బిజినెస్ పెడుతుండు అ చెప్ప
ఆ అదే ఇంకేమనా ఐడియాల తోటి కొంచెం మనకి ఒక మనిషిని బట్టి ఒక వ్యాన్ పెట్టి అందరికి ఒకేసారి పంపించేటట్లు ఒక రెండు మూడు పెల్లిళ్ళు అట్లా ఒప్పుకొనిందరికి ఒకేసారి పంపి
అదే అక్క ఓకే అక్క సరే మరి బా అక్క
ఆ అట్లాని నువ్వే జాగ్రత్త చేయాలి జాగ్రత్త పడాలి ముందుకెళ్ళాలి జీవితంలో
ఆ ఓకే అక్క
అదే మరి కొంచెం చూసుకొని మరి మాట్లాడి డాడీ తోడు మాట్లాడి నిర్ణయం ఏంటో చూసుకో తెలుసుకో మేము ఒకవేళ ఇక్కడ మా హాస్టల్ లో కూడా ఇట్లాగా ఆ కోళ్ళని ఇంజెక్షన్లతో పెంచుతున్నారని అసలు ఇం చికెన్ పట్టట్లేదురా బాబు
అవునక్క నేను పంపితలే మీ హాస్టల్ కి
ఉ ఇప్పుడే థర్టీ థౌజండ్ పెట్టి షాప్ పెట్టి ఎ మ్మటే నువ్వు ఫ్రీగా పంపించినవు అనుకో అప్పుడు నీకు ఫ్రీ ఉంటది
సరే అక్క
అందుకని నువ్వు కాస్త ముందు ఉండి ఆ ఒక మనిషిని పెట్టు ఒక ట్రావెల్ ట్రావెల్ పెట్ట్రా ముందు హోమ్ డెలివరీ ఉంటదిగా హోమ్ డెలివరీ బెడ్డు లేపోతే ఆ ఫ్రీ డెలివరీ కాదులేగాని ఒక ఒక వ్యాన్ వ్యాన్ కి వచ్చేసి కొంచెం కొంచెం దూరం అయింది అనుకో ఎన్ని కిలోమీటర్లకి ఇంత అని చెప్పేసి అని ముందే చెప్పు వ్యాన్ కి
ఆ ఓకే అక్క
నువ్వేం మాట్లాడట్లేదురా నే అన్ని మాట్లాడతంటే
సరే అక్క నువ్వు చెప్తాన్నావుక సలహాలు ఇత్త న్నావవు గా ని వింటాన అక్క
ఆ అదే మరి నువ్వే ఏదో ఒకటి చేసి లైఫ్ లో అన్ని సాధించాలానికి నువ్వు ట్రై చెయ్యాలరా
సరే అక్క
అదే మరి నువ్
అదే ఫోన్ చేస్తా అక్క
ఆ ఎమ్ రేపే పంపుతరా ఇప్పుడు పంపుతనా అ రేపే పంపు
అదే అక్క రే రేపు ఫోన్ చేస్తా అక్క
ఆ ఆ అయితే రేపు నా రేపు ఒక పది గంటలప్పుడు నాకు ఒకసారి ఫోన్ చెయ్
ఓకే అక్క
ఫోన్ చేస్తే నేను నీకు మనీ సెండ్ చేస్తా ఆ తర్వాత డాడీకి చెప్పి మరి నువ్వే నువ్వునూ డాడీ ఇద్దరు కలిసి వెళ్లి ఇప్పుడు వాళ్ళకైనా నువ్వే కదరా ఉన్నది
సరే అక్క
ఉమ్ ఇద్దరము ఆడపిల్లలము తర్వాత నువ్వే ఇంకా ఇంటిని చూసుకోవాల్సింది నువ్వే కదా కాబట్టి ఏదో ఒక ఆలోచన తోటి డాడీకి చెప్పుకుంటనే నువ్వు వెళ్ళాలి
సరే అక్క